హలో
హలో
ఎప్పుడెండ కలిసింది
చప్పు
ఇప్పుడు ఎట్ల కలిసింది
చెప్పు
ఇప్పుడు అనకూడద దీనికి మళ్ళా
నిజమానెపుడు
ఏది
నేనే మన్నఇపుడు
టైం వేస్ట్ అయిందని చెప్పినా కదా
నువ్వే సిగ్నల్ వచ్చే కాడికి పో అంటావ్
ఆ మరి పోతానని చెప్పినావు మరి నువ్వు నాకు చెప్పినావు నువ్వు నాకు ఆ మరి రిప్లై ఇత్తేనే ఇస్తుంది పోతున్నా అని
ఉమ్
సైలెంట్ ఉంటే మరి నేను ఏం అనుకోవాలి చెప్పు
చెప్పు ఇప్పుడేమద్దు ఇప్పుడేమవుతుందని చెప్
ఉ సర్లే మరి కర్జెత్తన ఇగ
ఇప్పుడేం వొద్దు
బ సోది చెప్పు
ఏం చేస్తున్నవ్
ఏం లేద్
తిన్నావ నువ్వు
తిన్నా నూతిన్నవ
హ్మ్
తిన్నావా
అమ్మా వచ్చిన నేపో ఏది ఆపు
ఆ
ఏంది
ఏం కర్రి
చికెన్
చికెన్
ఉమ్
మాది మ టన్ ఇవాల
జ మటన్
స్పెషల్
ఏం స్పెషల్
ఆ స్పెషలేగా
శ్రీరామనవమనే
శ్రీరామనవమి కి ఎవరైన మటన్ తింటార
నుతింటావ్
అయన రేపు శ్రీరామనవమి కాదు గద ఎల్లుండి కదా
క్యాలెండర్ లో రేపే ఉంది
మరి మన మన దగ్గర ఎప్పుడు యాక్చువల్
వాళ్ళేమో ఎల్లుండంటారు
ఆ డాడ్ని అడిగితే ఏ మన్నారు
డాడ్ ని అడగలే
అదద
క్యాలెండర్లు ఒకటి ఉంటాంది వీళ్ళు ఒకటి ఇత్తారు
ఏది కరక్ట్ గా తెలీదు
హ్మ్ రేపిత్తే బాగుండు
ఎందుకే
తేనే
సంది
ఎందుకైన బయటకి వెళ్దాం అలా
బయటి కంటే ఆ బయటికి పోదామనె
ఎటు బోతావ్
ఏమన్న టెంపుల్కి పోదామని ఎఫ టెంపుల్ టెంపుల్
టెంపుల్ ఆ డేమొ త్త టెంపుల్లనే ఉంవా ఇగ
టెంపుల్ కి పోయి ఏమన్నా పార్క్ కి పోయి ఏమన్నా తిని ఏమన్నా గార్డెన్ కి పోయి అట్లా అట్లనే తిరిగి బండి మీద
బందెక్కడిది మరే ని బస్ఏ కద ఫ్రీ బస్ఏ హ
మ్ హు
హు
బండే కావాలే బండ్లు అయితేనే బాగుంటది
పెట్రోల్ రేట్లు బాగా పెర్ గినటుంది అవును ఫ్యూల్ షార్టేజ్ అంట గా అని ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసింది
ఏభవు
హైదరాబాద్ అంత బం సన్నీ క్లుజ్ అంట
పెట్రోల్ పంపా
ఆ అని నిన్న నైటు చెప్పిళ్ళు మరి మార్నింగ్ లోపల ఆ ఓపెన్ చేసిళ్ళు మరి
పెట్రోల్ ఎందుకు ఉండదు అది గ్యాస్ కదా ఇది పెట్రోల్ కదా
పెట్రోల్ కూడా ఆన్నించె ఒత్తది మనకు ఇరాన్నించే ఆ క్రూడ్ ఆయిల్స్ మొత్తం ఎల్పి పిజీ అంతా ఆనించే మనకు సప్లై అయ్యేది
ఇవి ఇవి ఆడ స్టోర్ అయి ఉంటాయి కదా కింద
ఏడ
కింద
పెట్రోల్ బంక్లనా
ఆ
పెట్రోల్ బంక్ లో మొత్తం అది ఒక ట్యాంక్ పెడ్ తరు కింద అండర్గ్రౌండ్ల
ఎంత పెద్దది
ఒక టూ థౌజండ్ లీటర్స్ ఎంతో పెడుతరు
ఎన్ని ఎన్ ఎన్నిరోలోతై
ఏం ఎండ్రోలోస్తదో నాక్
టూ డేస్ కూడా రాదా
మ్ హు
మరి ఎప్పటికిీ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ ఉంటది కదా
అవి వాళ్ళు చేస్తారు ఇప్పుడు ట్యాంకర్లకి వెళ్ళి తెత్తారు చూసినావా అప్పుడప్పుడు బ్యాంకుల ఆ టూ హండ్రెడ్ లీటర్స్ కావచ్చు ఆ
అట్లయితే కష్టమే
టూ హండ్రెడ్ మెంబర్స్ కి అయిపోతది లీటర్ లీటర్ లీటర్ లీటర్ ఆ
టూ హండ్రెడ్ మెంబర్స్కు ఒక్క లీటర్ అయిపోతదా
లేదు ఇప్పుడు ఒకడు వచ్చి ఒక లీటర్ కొట్టు అంటడు అ పది మంది పది లీటర్లు ఒక ఇక్కడే ఉంటాయి
అవును
ఊ
అట్ల ఒక ఒక మంచి అట్ల ఎన్ని ఎంత మందికి వత్తయి
ఆ అది ఇగ ట్యాంక్ కెపాసిటీ బట్టి ఉంటది ఇగ ఆది
హూ బండి ట్యాంక్ కన్నా ఉహు కార్ ట్యాంక్ కన్నా బండి ట్యాంక్ చిన్నగ ఉంటదా
లేదు కారే పెద్దది
కారే పెద్దద
హు కార్ ట్యాంక్ లా సిక్స్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ అట్ల పడుతది ఏమో త్రీ థౌసండ్ అట్లా
వామ్మో
మన బైక్లల సిక్స్ లీటర్స్ ఏం పడుతది అంటన్న
బైక్ లా
బైక్ ల ఫిఫ్టీన్ హండ్రెడే
ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే
పదిహేను లీటర్లు
కాదు ఒక లీటర్ కన్న ఎక్కువ కారే ఆరు లీటర్లు అన్నప్ ఆప్పుడు బైక్ ఎట్లా పదిహేను లీటర్లు అవతది
ఫిఫ్టీన్ హండ్రెడ్ లీటర్ కి హండ్రెడ్ కదరా
హు
ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్యాంక్ పుల్ అయితది
లీటర్ కన్న ఎక్కువ
మళ్ళ అంత సీన్ లేదు కార్ల సిక్స్ అంటే అరవై ఇరవై లీటర్లు ఏమో పడుతదేమో ఇరవై కాదు ముప్పై లీటర్లు అట్ల పడుతదేమో
ముప్పయా బైక్ ట్యాంక్ గింతే ఉంటది
కార్ ట్యాంక్ కొంచెం పెద్దగా ఉంటది
హు కాదు ఇప్పుడు నూనె ప్యాకెట్ లీటర్ ఉంటది కదా
ఆ వన్ లీటర్ ఉంటది
ఆహా అట్లాంటివి ఎన్ని పొయ్యాలే
అట్లాంటివి పదిహేను బొయ్యలే బైక్లో అయితే
ఓ అ కార్లో ఎన్ని పోయాల మరి నెంబర్ చూపిస్తారు పావు లీటర్ ఉంటాయి జూడు అ రెండు సేమ్ ఉంటాయి ఇరవై ఐదు లీటర్ ఇరవై ఐదు ప్యాకెట్లకే నిండుద
తైరు
టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ మైలేజి ఉంటది నువ్వునా తీసి
ఆ మన అడంటే ఎలక్ట్రిక్ కదా మన మొత్తం ఎలక్ట్రిక్ తో నడుతుంది కొన్ని దగ్గర జిల్ ఒక మోటివ్స్ ఉంటాయి కొన్ని సెక్షన్లకు వాటికి డిజెల్లు ఒక లిటర్ క
ఒక కిలోమీటర్
అంత లేదు ఆరు లీటర్లకి రెండు మూడు కిలోమీటర్లు ఇత్తది అంతే తే
ఎంత ఉంచుదా అంటే ఎన్ని ఎన్ని లీటర్లు పోయాలి మన అంటే ఒకవేళ మూడు వందల కిలోమీటర్లు అయితే
దే వాళ్ళ ఎల్తకపోతేరో మనకు టైన్ కెపాసిటీ ఎంతనో తెలవదు మన
మూడువందల ఏంటూ ఫిక్స్ ఆ
ఉమ్
సిక్స్ త్రీజా ఎయిటీన్ అంటే ఎయిటీన్ థౌజండ్ లీటర్స్
ట్రైన్ లో పోతే ట్రైన్ను ఇంజన్ పెద్దగానే ఉంటంది కింద ఉంటది ట్యాంక్ దానికి
అవును
బస్ లో కూడా మినిమం ఫిఫ్టి ఫిఫ్టీలో ఫిఫ్టీ లీటర్స్ ఏమో పడుతా ఏమో
ఏ బాక్స్ క ఆ బాక్స్ కే ఉంటదా
ఉమ్ దేందది ఉంటది
ఆ
ఇంజన్ దగ్గరంటది
ఇంజన్ల మొత్తం అయిలి ఉంటద
ఇనికిదిందా మొత్తం ఫరుంట అనమాట
ఆ
కింద ఆ ఇప్పుడు మనం వీల్స్ కింద ఉంటుందన్నమాట వీల్స్ దగ్గర.
ఊ
ఊ హ
ఎప్పుటి చులేదా డిజెల్ లో కమతు
చులే
అతరువాత ఎంతా ఎతుకుంటా అని
అర్ధం కాలే
తరవాతవి చూడు అంటాన
అల్లాకిలి పోగత్తదా
అమ్మా
ఏక్కువ పొగత్తదా.
అంటే స్టీమి ఇంజిన్ కన్న కొంచెం తక్కువనే వత్తది. స్టీమి ఇంజిన్ అంటే బొగ్గుతున్నట్టే
అంటే బాగా పొగత్తది
అవి పాతకాలంలో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎలక్ట్రిక్ లో ఒక మోటివ్ను డీజిల్ లో ఒక మోటివ్ నడుస్తున్నాయి.
డిజిల్ ఎక్కడుంది
డీజిల్ మన సెక్షన్కి లేవు.
ఉ
మన సెక్స్లు మొత్తం ఎలక్ట్రిక్ లోకమోటివ్సే కదా.
ఓకే బాయ్
ఓకే బాయ్
బాయ్